హలో
హలో
ఆ హలో
హలో బాగున్నవా రా
ఉ బాగున్నాను సిస్టర్ మీరు ఎలా మీరు ఎలా ఉన్నారు.
ఆ బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం చేయలే సిస్టర్ ఖాళీనే ఇప్పుడే కుకింగ్ అయ్యింది
ఆ ఏం చేసా
ఊ బెండకాయ కర్రీ చేశా
బెండకట్టి టిఫిన్ అయినా మార్నింగ్
ఆ అయిపోయింది
ఏంటిది ఈ రోజు
ఇడ్లీ తిన్నాం ఇడ్లీ చట్నీ చేశాను
ఆహా
ఉ
ఎండలు ఎట్లున్నాయ్ అటు సైడ్ మీకెళ్లి
ఎండలా ఫార్టీ టూ డిగ్రీస్ కాస్తా ఉన్నాయ్
కొంచెం తగ్గింది కదా ఈ మధ్యలా
అంటారు ఒక టెన్ డేస్ ఏమో తగ్గింది
ఆహా
విజువల్
అవునా మాకెళ్లి మొన్నటి దాకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఉండే ఈ ఒక టూ డేస్ నుంచి కొం జామ్ తగ్గింది బా కూలుగుంది
ఊ
వర్షం పడేటట్టు అనిపిస్తుంది
అ ఆయ్ ఇక్కడ ఆ ఎండ ఆల్మోస్ట్ ఉంది
ఉ
ఊ సిక్స్ వరకు ఫైవ్ థర్టీ సిక్స్ వరకు తగ్గడం లేదు
అవునులే అట్లే ఎటన్నా బయటకి వెళ్ళారా మరి
బయట ఎక్కడా వెళ్ళలే సిస్టర్ ఇది బీచ్ కు వెళ్ళేసి వచ్చాం రీసెంట్ గా
బీచ్ కెల్లారా ఆహా ఎంత అంటే మన మామూలుగా ఏమన్నా తీసుకున్నారా అక్కడ బీచ్ లో.
ఆ ఏం తీసుకోలేదు అక్కడ చాపలు ఉంటాయి కదా.
అవును
ఫ్రై చేసిన చాపలు
ఆహా అక్కడ ఫ్రై చేసి ఇస్తారా
ఆ చేసిస్తారు
ఎంత పడుతది కాస్ట్ అది
అది పెద్ద చేప అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది
ఆ
ఆ చిన్నదయితే ఒక ఫిఫ్టీ రుపీస్ ఆ
అంటే మనం అక్కడే తినేయొచ్చా
అక్కడే తినొచ్చు లేకపోతే ఇంటికి పార్సల్ చేసుకొని రావచ్చు కాకపోతే ఇంటికి పార్సల్ చేసుకొని రాకూడదు అంటారు
అవునులే అవునవును
ఇ
అయిన బీచ్ ఉంది కాబట్టి మంచిగా అక్కడే కూర్చొని తింటే బెటర్
ఆ అవునవును
అక్కడే బాగా అనిపిస్తది ఇంటికి తెచ్చుకుంటే త్రిల్లే ఉండదు అసలు
ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి కదా సో అక్కడ వేడి వేడిగా తినేస్తే
మంచిగా అనిపిస్తది
మ్మ్
ఏమన్నా పచ్చళ్ళు పెట్టారా సమ్మర్ లో
పచ్చట్లు అది ఆవకాయ పెట్టాం గాని
ఆ
అది ఎందుకో పాడైపోయింది
అరే ఎందుకని అసలు ఎట్లా పెట్టిళ్ళు
అది నాకు తెలీదు మా అత్తయ్య పెట్టారు ఎట్లా పెట్టారు అనేది
అంటే మామూలుగా మన తడిగం తలు బేట్టి తీసిన కూడా పాడైతది
ఆ అది ప్లస్ ఏంటంటే అది పైన బురలాగ వచ్చేసింది
బూజులాగ వచ్చింది ఆహా ఓకే ఓకే అంటే మీరు వాటర్ ఏమడ్డట్టుంది అందులో
వాటర్ ఏమో మరి
న్నా లేకపోతే ఉప్పు తక్కువ ఉంటే బూజు వస్తుంది
ఆ
మీరు ఫస్ట్ డే సెకండ్ డే ఆ సెకండ్ డే కొంచెం అట్లా తిని ఉప్పు ఉందా లేదా చూసి వేసుకుంటే అంత ఇబ్బంది ఉండకపో
ఉ ఊ
మీరు చూడనట్టున్నారు మీరు చూసేసరికి అది మంచిగా బూజ వచ్చింది
అవును నేను చూడలేదు నాకు తెలీదు ఊరు ఊరగాయలు పెట్టేది ఉ మా అత్తయికి మాత్రం తెలుసు
చ్చింది కదా వాళ్ళది మంచిగ ఉంది అట్న
ఎన్డీ
మీ అత్తమ్మ మీ దగ్గరనే వచ్చి పెట్టిందా లేకపోతే పెట్టి చిందే పంపిందా మీకు ఓకే ఓకే ఓకే
ఉ మేమంతా కలిసే ఉంటాము
ఓకే ఓకే
సో మత్తయ్య పెట్టారా ఎంత పెట్టుంటే ఒక ఫైవ్ కేజీస్ పెట్టారు అంతే
ఫైవ్ కేజెస్ అయిపోయిందా
ఉ అయిపోంది
అయ్యో ఏ చిన్న మిస్టేక్ అయినా అది కరాబ్ అయితది అసలు
అవునవును
ఇప్పుడు అందరికి వంట చేసావా మరి ఫ్యామిలీ పెద్దదిన్నారా
ఆ ఫ్యామిలీ పెద్దది అత్తయ్యా మామయ్య నేను మా ఆయన మా పిల్లలు
ఓ అంతే గద
ఊ
ఇ వ్యవసాయం ఉందా ఏమన్నా వర్క్ చేస్తారా
ఆ వర్క్ఏం లేదు సిస్టర్ ఇంట్లోనే
ఇంట్లోనే
ఉ సరిపోతా ఉంది పిల్లల్ని ఇంట్లో చూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ
అవునులే ఇంకా అదే సరిపోద్ది అవునవును వాళ్ళ కాష్ట పెద్దగా అయితే గాని మనం చెయ్యలే
ఉమ్ ఉమ్
ఇంకా ఏమన్నా పచ్చడి పెడుతద అత్తమ్మా ఒకటే ఆవకాయ
ఆ ఆవకాయ పెడతారు ఆ లెమన్ పెడతారు మళ్ళా
ఆహ లెవెన్ పెట్టిందా మరి
ఆహా లెమన్ పెట్టలేదు టమోటా కూడా పెడతారు కానీ టమోటో కూడా పెట్ట ట్లేదు ఇంక అది పాడైపోయింది కదా అని చెప్పేసి ఆ మల్ పెట్టలేదు కామ్గా ఉండిపోయినారు
అవున మర
ఇక్కడ మేమే ఊరగాయలు కొనుక్కుంటాము రాజమం డ్రీ నుంచి తెస్తారు ఇక్కడ
ఓకే అంటే ఎంత ఎట్ల కొంటారు కాయని
ఆ కాయ కాదు మేము అట్లే పావు కిలో అట్ల తీసుకుంటాం అన్నమ పావ్ కిలో హఫ్ కిలో హాఫ్ కిలో
ఆహా అట్లా తీసుకుంటే మరి ఎట్ల తెలుస్తది పచ్చల్లు పెట్టడం ఎట్లా తెలుస్తది
ఇంక ట్రై చేయలేదు ఆవిడ ఒకసారే ట్రై చేసినరు మల్ చేయలేదు
మళ్ళా ఏయ్యలేదా సరి వేసి ఉంటే గానీ తెలుసుండు
అవును అంటే నార్మల్గ పెడతారు బానే పెడతారు ఈసారి ఏమైందో తెలీదు ఇంక మా మామయ్య అరిచే కొందికి కామ్ అయిపోయారు మళ్ళ ఏం పెట్లా
ఆ మరి ఏం చేసిల్లు అదంతా తీసుకుపోయి
ఏంటి పడేసం అది
అయ్యో అంటే పైవరకు తీసేసి వుంచితే ఉండద
ఏమో వాళ్ళు పడేమన్నారు ఇంకొద్దు అని అనేసి పడేయి అన్నారు సో అందుకని చెప్పి పడేసినరు మీరేం చేశారు
మేము అదే పెట్టినాం కానీ అదే పాడకాలే మంచిగానే ఉంది
హా
కరబ్ ఎం కాలే అంటే సేమ్ అంతే ఫైవ్ కేజీస్ఎ
హు
ఫైవ్ కేజేస్ చేసి పెట్టనా గాని మంచిగానే ఉన్నాయి ఖరాబ్ ఏం కాలే
ఒడియలు అయితే పెట్టుకున్నాం కానివ్వండి అదే ఆయిల్లో డిఫ్రై చేసుకుంటారు కదా
ఆ
హు
గవ్వి అంటే ఇంగ మామూలే
ఆ
ఆ
హు
మీద అయిపోందా కుకింగు
ఆ ఆ అయిపోయింది మాది అదొక్కటే ఇగ అది ఒక్కటే పెట్టినాం
ఓ ఆవకాయ మాత్రమే పెట్టార
ఆ
ఆవకాయనే ఇంకోలా కూడా పెడతారు తెలుసా మీకు
తెలీదు అది ఒక్కటే ప్రాసెస్ ఇంకా వేరే ఏం తెలిదు
ఓకే అది ఒక్కటే తెలుసా సరే సరే
మీ అంటే ఇంకా వేరే ప్రాసెస్ ఏంటి
సేమ్ యాస్టీస్ అన్ని ఇట్లే ఉంటాయి అంటే వేరే ప్రాసెస్ అంటే వీటిని మామిడికాయ దీని రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట పికిల్స్ ఒకటి ఆవకాయ లాగా చేసుకుంటారు కదా చాలా మంది ఇంకోటి ఏంటెంత ఏంటే మామిడికాయల్ని ఫస్ట్ డ్రై చేసేస్తారనమాట ఉప్పు కారం వేసేసి ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసి ఫుల్లు డ్రై పెట్టేసేసి బాగా ఎండిపోయినాక తర్వాత దాన్ని ఎత్తి పోపు వేసుకుంటారు ఆహా అది బాగుంటుంది ఈ ఆవకాయ కన్నా
అది ఎన్ని మరి ఎన్ని రోజులు వస్తుంది అది
ఏది అది అది కూడా అది కూడా వస్తుంది త్రీ మంత్స్ అట్లా వస్తుంది మనం వాడే విధానం ఎన్ని రోజులు అయినా ఉంటుంది అది కరాబ్ అవ్వదు సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అలా బాగుంటుంది అది అ అంత కన్నా అది టేస్ట్ వస్తుంది
అవునా
ఉమ్
ట్రై చెయ్యాలా
మ్మ్
మీరు చేసిర ఎప్పుడైనా ఇదే ఫస్ట్
ఏం సిస్టర్
ఆహా ఇది మీరు ఎప్పుడైనా పెట్టిరా ఇదే ఫస్ట్ టైమ్ చేసి చెప్పడమా
ఏది ఆ పెట్టాము చాలా సార్లు పెట్టాము
ఆహా బాగా వచ్చిందా
అ
ఆ చూడాలే ఒకసారి అయిన ఇక సమ్మరే అయిపోయాయి నెక్స్ట్ ఇయర్ ఇక
ఆహా సేమ్ ఆవకాయ లాగానే కాకపోతే మనం ఏంటంటే మామిడికాయలని డ్రై చేసుకోవాలన్నమాట ముందుగానే
ఆ
అంతే ప్రాసెస్ మిగతా అంతా సేమ్ యాస్టీస్ అట్లే ఉంటుంది
ఆ ఆ ఎంతయినా కొంచం అట్ల ఉన్న కూడా ఫస్ట్ పెట్టిన దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టిన దానికి తేడా
అవునవును
ఆ అదే భయమైతుంది మామూలుగా ఒక కేజీ తోటి ట్రై చెయ్యాల
అడి కేజీ అయితే మీకు చాలా చిన్నవయిపోతాయి. ఆ డ్రై అయ్యే కొందుకి మామిడికాయ ముక్కలు అనేవి హాఫ్ కిలో దాకా అయిపోతాయి
అవునును ఆ అట్ల అయితేనే మనకు తెలుస్తది కద ఇప్పుడు మరి మనము ఫైవ్ కెస్ తర్లో పెట్టి చూస్తే మనకు రాకపోతే అది మొత్తం వేస్టే కదా. అదేదో చిన్నగా కేజీతో పెట్టుకున్న పావు కిలో అయినా సారిపోద్ది ఫస్ట్ టేస్ట్ కోసం.
అహ
లేకపోతే మీది మాకు పార్సల్ పెట్టండి
పార్సలా ఆ స సరే సిస్టర్ పెడతాము
సరి చూస్తావా ఇది ఎలా ఉంది ఎలా అని తెలుస్తది కదా
ఈ
తెలిసినాక పెట్టాల వద్దా అని మళ్ళ ఆలోచించచ్చు
ఆ ఓకే అంతేలేండి
అసలు మనకు దాని గురించే అప్పుడు మనం ఎట్ల పెడతాం ఇప్పుడు మా నార్మల్ గా మన ఆవకాయ పచ్చడి రెగ్యులర్ గా అందరు పెట్టేలానే పెడతవ్
ఆ
ఇంక కొందరు ఏం చేస్తారంట తెలుసా మామిడికాయ పచ్చడ బెల్లం తోటి చేస్తరంట
బెల్లం తోనా అట్ సైడు రాజమండ్రి సైడు విజయవాడ సైడు బాగ చేసు
బెల్లం తోడి జేసి మామూలుగా మన దోశలు గాని టిఫిన్ లకు యూజ్ చేస్తరట
ఓకే
కానీ అది ఎంత తియ్య తియ్యగా అనిపిస్తది కదా కానీ మంచిగుంటదంట మళ్ళా ఇదేంటిది నువ్వుల తోటి చేస్తరట మళ్ళా